హలో
ఆ వినిపిస్తుందా
ఏం చేస్తునావ్
నీ గురించి ఆలోచిస్
ఆ
హలో
అవన్నీ చెప్పద్దు
ఏ మరే
ఇం ఏం ఏం తిన్నావు
చిత్రానము వేసిర్ప
ఉ ఫస్ట్ పీజీ లో ఉహు అబ్బా మీకు హలో
ఉ
మాకు ఏది ఉండదు ఆ మసాలా రైస్ ఆ రైట్ చెప్ప
ఉ ఎమ్ చేస్తునావ్
ఎం చేయలే ఊరకే ఉన్నా
అట్లా అనకూడదు ఏమన్నాళ అంటే నీ గురించి అలోచే స్తున్న అనాలా
అయి దీంట్లో మాట్లాడద్దు
అవన్నీ ఏం కాదు ఇంక ఏం మాట్లాడదాం దీంట్లో పెర్సొనల్గా మాట్లాడే ఇది లేవడి
ఆ నార్మల్ గా మాట్లాడూ అంతే
నువో అప్పుడే ఫోన్ చేస్తేంగ్స్తను ఫోన్ చేయలే
ఇంట్లో వాళ్ళు మాట్లాడుతుంటే వచ్చినాది కాలు కట్ మళ్ళాని చేద్దాంలే అనుకుని నేను ఇంక అట్లే మ మర్చిపోయిన సినిమా చూసుకుంటా
ఉహు
ఉ
ఎమ్ సినిమా చూస్తానవ్
దీవ్వన్
ఆ
దివనా అని ఒక సినిమా ఉందిలే
ఏక్ దివానినా
దివానా
ఏక్ దోవన ఏక్ దోవన ఓకె
హ అషిత్ర రెడను
హుహు
ఆ
నీకు హిందీ కూడా వచ్చా
హిందీ కాదు తెలుగు అది తెలుగులో కూడా ఉంది మ రిలీజ్ అయింది సినిమా
ఉమ్
ఉహు
నాకు తెలిదలే
సగం చూసిన నిన్న వైఫై రావట్లేదు సరిగ్గా
ఎందుకు?
ఇమో తెలియదు సరిగ్గా రావట్లేదు
ఉహు
కి అదే అదే తలనొప్పి అంతమంత అంతకుముందు బాగా వస్తది. వీకెండ్ వచ్చేసరికి అట్లా అట్లా.
చాలా గ్రేట్.
ఉమ్ ఏ మూజు అని చూసుకుంటూ బతుకుతున్
ఉమ్ రేపు ఏంటి ప్లాన్స్?
ఏం లేదబ్బా ఈ రోజు మార్నింగ్ గుడికెళ్లెదుండె ఇంక అంతే అట్లా పార్కెళ్లేసి వచ్చిన సండే
ఎవరెవరు ఎళ్ళారు పార్క్, పార్క్ కి ఒకరే ఎళ్లకూడదు. అమ్మాయిలు అమ్మాయిలు కూడా పోకూడదంట తెలుసా పార్కుకి
అవన్నీ ఒంగోల్డ్ కపులు
హలో మేడం, ఏం కాదు నేనేం ఏమంటున్నాం? మనం ఉన్నే జస్ట్ జోగ్గానే కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు.
అవునా ఎందుకు మనమ ఫస్ట్ నుంచి కొంచెం నేను పరమ చెల్లామ్ అదే రూమ్ లో ఉంటమ సస్తమా నాకు, మస్తు భూములు ఉంటై పలెలు
సరేనా ఓకే రైట్, నాది ఇంగా అది ఓపెనే అవ్వదు ట్లదు తెలుసా?
అదే టైం పడుతది నాకే ఎన్నో ఒక త్రీ డేస్ ఏమో పట్టినట్టుంది.
మీకు త్రీ డేస్ పట్టిందా?
వాళ్ళు యాక్సెప్ట్ చెయల అంత వరకు. అలాగే చూపిస్తది
ఆ
జిమ్ కి పోయితివా ఈ రోజు కూడా?
యా జిమ్ము డైలీ రోటి, రేపు రెస్ట్ ఉంటది నాకు
జిమ్కి
జిమ్ ఉంటుంది జిమ్ ఏమో ఓపెన్ లోనే ఉంటుంది, మనం వెళ్లే
జిమ్ము జిమ్ము జిమ్ము సండే సండే ఉంటుంది కదా. ఈవెనింగ్ ఉంటుంది గదా
ఆహా టైమింగ్స్ వేరే ఉంటది, టైమింగ్ సెవెన్ టు ఈవినింగ్ వరకు గుడ ఉంటుంది ఈవినింగ్ గుడ ఉంటుంది, వాళ్ళు అన్ ఒక్కరు కాదు ఇందులో ఉండేది.
ఉమ్
చాలా మంది ఉన్నారు ఇలా, అంటే ట్రైనర్స్
అంటే వాళ్ళకి హాలిడేస్ లేవా?
వాళ్ళకి వీకెండ్స్ వీక్ లో వీక్ డేస్ లో ఒక రోజు తీసేసుకుంటారు. ఇప్పుడు సాటర్డే సండేనే ఎక్కువ, జనాలు ఎక్
ఉమ్ మీకు ఇష్టమే కదా అచ్
వాళ్ళకి ఏమైతుందంటే వీకెండ్స్ లో ఇది అయిపోతుంది.
ఎక్కువ వచ్చేస్తారు కట్టి ఇప్పుడు
హలో
ఆ చెప్పు
మా రూమ్మేట్
ఏమంట
తాగేకి ఏం తీసుకురావాలా నీకు అన్నాడు
హుహు
తీసుకొచ్చేసియే రెండు కోటర్ల మందు ఆంపినవ్
ఓకే ఏం చేస్తూ సండే ప్లాన్స్
ఈ రోజు అసలు యాక్చువల్ గా నాకు డ్యూటీ పోవాల్సిందే పోవా లేకపోయా డ్యూటీ
డ్యూటీ కా
ఆ స్లాట్ బుక్ అవ్వలే రోజు నాకు
ఈరోజు పోలేదా నువ్వు
లేదు లేకుంటే నేను ఈ టైంలో కాల్ నేను అవైలబుల్ కూడా ఉం
అదే ఏందబ్బా అనుకున్నా నేను మొన్న అందుకే మార్నింగ్ కూడా డిస్టర్బ్ చేయలే పడుకుంటావులే అని ఎందుకులే
మార్నింగ్ ఆఫ్టర్నూన్ నాకు టూ ఓ క్లాక్కి ఎవరనున్న బాగుండు స్లాట్ టూ ఓ క్లిక్ వదిలా రిజల్ట్స్ నాట్
ఎప్పుడు
ఈరోజు ఆఫ్టర్నూన్
మరి అప్పుడు బుక్ అవ్వట్లేదా
లే లేదు చేసినా ఆల్రెడీ అయిపోయినా స్లాట్స్ ఫోర్ వదిలి ఫోర్యే వదులుతారు
టూ త్రీ ఫోర్ అట్లా వదులుతాడు
ఏ టైం కి వదులుతారు
ఆ టైమింగ్ ఏమి ఉండదు పలానా ఇది ఒక్కటే చూచుకుంటూ ఉండాలే
ఉమ్ మీ ఫ్రెండ్ ఎలా ఉంది హలో హలో హలో హలో మీ ఫ్రెండ్ ఎలా ఉంది అంటున్న
ఆ మా ఫ్రెండ్ బాగానే ఉంది వాళ్ళ ఇంట్లో ఉంది
ఊరికెళ్ళిందా
వీకెండ్స్ ఉన్నాయంటే వస్తుంది బ్యాక్ డోర్ ట్రై చేస్తున్నారు
బ్యాక్ డోర్ పైన నమ్మకం లేదు కదా వర్కింగ్ కు డబ్బులు పోతాయి
వాళ్ళ తెలిసిన వాళ్ళకి ఇప్పిచ్చారంట జాబ్స్ వాళ్ళు
ఆ కన్ఫామ్ అయ్యిందంటనా
ఆ అవి ఇంకా కన్ఫామ్ అయిపోయింది జాయినింగ్ అయ్యి ఇప్పుడు టూ మంత్స్ వన్ మంత్ సాలరీ కూడ తీసుకుంటా
ప్రాజెక్ట్
నానైటీయ
నాన్ఐటి అయిన పిఎఫ్ వుంటది కదా అప్పుడు ఏం చేస్తవ్
ఉ
పిఎఫ్ ఉంటుంది నా ఐడి కం
నే నైతే నానైట్కే ట్రై చేస్తున్నా
అదేదో పీఎఫ్ దానికెల్లలే కదా
అది అది ఏమైందంటే అ
ఆ ఉ
వాళ్ళు అప్పుడు ఏమైందంటే ఏదో చె
రేపు ఉంది అని చెప్పినరు వాళ్ళు అందుకు ఆపాప వచ్చేసింది
ఇది ఏమైందంటే కాల్ కదా ఫ్యూచర్ ఉండదు ఇప్పుడు నీది కూడ అప్పుడు కాల్ సెంటర్ అది ఎందులోనో ఫ్యూచర్ ఉండదు కద
ఉ
ఎన్నాళ్ళు ఉన్న ఇంగా అందులోనే పోవాల ఇప్పుడు దీనికి ఎట్ల అంటే బ్యాక్ ఇంక్రిమెంట్ ఉండవు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు తిను వెళ్తున్నది నేను ట్రై చేస్తాండి ఎస్ఐపి సైడ్ చేస్తాను అకౌంట్ సైడ్ దానికోసమే ఇంగ ట్రై చే న్నారు ఓకే చేసినారు
ఎస్ఐపిలో ఫ్రెషర్స్ లేవ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఉ
అదే చేస్తున్నారు ఫ్రెషర్ గాని ట్రై చేస్తున్నారు ఎస్సఐ పీకి ఈళ్లు
ఫ్రెషర్స్ కి అంటే కష్టం ఎస్ఐటి అన్ని ఎక్స్పీరియన్స్ వాళ్ళయే ఉన్నాయి
ఆ ఎక్స్పీరియన్సే ఉన్నాయి కానీ ఇప్పుడు ట్రై చేస్తన్నారు నేను నన్ని కట్టమన్నారా వన్ అండ్ హాఫ్ ల్యాక్
ఉ
అమెజాన్ మీదకే ఐదు రోలు జరుగుతున్నాంట హైరింగ్ అందులేకి ఇప్పిస్తాము మీకు ఓకేన అని అడిగారు ఓకే అని చెప్పారు సాలరీ అంత డిస్కషన్ చేసేసారు అంత
ఎంతంట ఎంత చెప్పారంట ప్యాకేజు
ఫోరో ఫైవో వస్తుందంట ఫోరెమో
ఎంత కట్టింది అమ్మాయి వన్ లాక్ కట్టింద వన్ అండ్ ఆఫ్ ల్యాఖ్ ఆ
ఉ
ఊ
ఇంకొకటి అమౌంట్ కూడా అంతా అయిపోయింది హే అసలు ఆఫే కట్టింది ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ ఏమే కట్టరూ త్రీ మెంబర్స్కి ఫిఫ్టీ థౌజండ్
సిక్స్టీ తౌసండ్ నా
ఆ అడ్వాన్సు ఇంకొకటి వాళ్ళ చెల్లెలికి కూడా ఉన్నాది వాళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి ఆమెకి కట్టారు ఫిఫ్టి తౌసండ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ చిన్నన్న కొడుకు వాళ్ళకి ఫిఫ్టీ థౌసండ్ కట్టరూ మొత్తం వన్ అండ్ హఫ్ లాక్ కట్టారు ఇప్పుడు ఇంకా త్రీ ల్యాక్స్ పెండింగ్ ఉంది ఆ ముగ్గురికి
వస్తే ఉంటే ఫిక్స్ అయితే పర్లేదు అది డబ్బులు పోతే ఇది పోతది కదా
నన్నే కా తను కూడా ఏమంటుందంటే నాకు వోచ్చిన తర్వాత నాకంతా ఓకే అయిందంటే అప్పుడు కావాలంటే కడుదువులే నువ్వు కాని అంటుంది
మరి అంతే గాదా అప్పుడు పోయి నిదానంగా చూసుకునే వొళ్ళు ఊరికే ఎందుకు
నువ్వు పన్నెండు రూపాయల వన్ అండ్ హఫ్ ల్యాక్
నేను అదే అనేది పది ఇరవై వేల అంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ వన్ అండ్ ఆఫ్ లాక్ నఅంటే మాటలా
ఇంకొకటి వచ్చింది ఆఫరు జాబ్ వచ్చిన తర్వాత అంత అంతాను కేవైసి మీద ప్రాసెస్
ఎక్కడ
ఇక్కడ బెంగళూరు లో ఏ ఈ కంపెనీ నాకు తెలిసిన కంపెనీ వచ్చేసి ఇన్ఫోసిస్ అనుకుంటా వన్ అండ్ హఫ్ లాక్ ఆడిగారు ఆ కేవైసి ఈ జాబ్ వచ్చినా తర్వాత కేవైసి లే
ఉహ్
కెవైసి ప్రాసెస్
ఉహ్
ఫ్రెషర్ గా అయితే వన్ అండ్ ఆఫ్ లాక్ వన్ అండ్ ఆఫ్ లాక్ కట్టాలంట ఎక్స్పీరియన్స్ పెట్టాలి ఒక వన్ ఇయర్ వాటిని వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టాలి అంటే టూ లాక్స్ టూ త్రీ టూ టూ పాయింట్ ఫైవ్ అట్లా అడుగుతున్నారు
ఉహ్ దాని బదలు మంచి రోల్ కి ఎల్లచ్చు గాదా
కేవైసి కూడా బాగుందంట ఇప్పుడు కేవైసి వచ్చేసి సి
ఎసఫ్ మీరు ఎసఫ్ మీరు చూడమ మను పాక లెదు
ఇలా చూస్తున్నారు అ ఆది ఇది వోచ్చేసి నా ఫ్రెండ్ అందువల్ల మా ఫ్రెండ్ మా రూమ్మెట్ ఉన్నాడు ఒక అతను టీ ఏల్ లో
హ్
ఆతను చెప్పడు